అవ్
హలో! ఆ కళ్యాణి ఆ విన్నపడతాంది ఆ ఆ వినపడతాంది కాపోతే వర్షం సౌండే
ఏంది అక్క
అందరు చల్ అందరూ కల్ప్ మందు చల్లరిన్రు చల్లుకుంటూ అయిపోయేదంటాన్న
ఓకే నా
ఆ వినపడతాందరా మాట్లాడు
ఆ అంటే నిన్న వర్షం పడదని చలు
ఆ గడ్డి పట్టకుండా ఉంటాది కదా
కత్తెర కావచ్చు కదా
చాలా మంది చలుకున్నారు మీ అన్నయ్య వినలే అందరూ చలుకున్నారు దాదాపుగా నిన్న నాటి కూడా ఇయాలా చల్లుకున్నారు తెలుసా మీరు చల్లిరు కావచ్చా అని నేను అనుకుంటాన్నా మీరు చల్లిండి రేమో అనుకున్నారా హలో